మండే
ఆ నమస్కారం బాగున్నారా అండి.
బాగున్నామండి. మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి. బోజనం అయింద.
అయిందండి మీరు బోజనం చేస్తురా
ఆ ఇప్పుడే అయిందండి. కూరేంటి?
మేము ఆలుగడ్డ తిన్నామండి, మీరు
మాది కూడా అదే అండి, మీల్ మేకర్ ఇంకా ఆలు కలిపు కూర, చపాతీ తిన్నాను.
అవునా అండి. ఇంకా ఆరోగ్యం అంతా బాగుంద
ఆ బాగుందండి ఆరోగ్యం అంత బాగుంది మీదండి మీ ఆరోగ్యం అంతా బాగుందండి.
ఉమ్మ్ బాగుందండి కొద్దిగా ఇప్పుడు మేలే
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఈ మధ్య ఆ ప్లేస్మెంట్లు అది ఇది అని కొద్దిగా మా కాలేజ్‌లో అంతా హడావిడిగా ఉంది ఏంటో ఏమిటో ఏం అర్ధం కావట్లేదు కొద్దిగా దిగాలుగుందండి
ఏమోండి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్‌కి ఒకలాగండి థర్డ్ ఇయర్ ఆ ఎండింగ్ వచ్చేసరికి ఇంకా టెన్షన్ అవుతాదండి ఈ ప్లేస్మెంట్స్ ఇవన్నీ అంటే వస్తుందా లేదా గ్యారం టీ ఉండదు రాకపోతే ఒక బాధ వస్తే ఎంత జీవితం వస్తుందని బాధ
అంటే ఇప్పుడు మీరు మీ ప్రకారం కాలేజ్ ప్లేస్మెంట్‌లో తెచ్చు కోవడం నయమా అండి ఆఫ్ క్యాంపస్ తెచ్చుకోవడం నయమా
కాలేజ్లోనే అండి అంటే వాళ్ళకి ఒక కాంట్రాక్ట్ అవన్నీ ఉంటాయిగా కాలేజ్లో వస్తే బెస్ట్ అండి బయట మనది మనం ఎతుక్కోవడం అంటే ఈ మధ్య కాలంలో రిసెప్షన్ అనేది నడు స్తుందండి జాబులు సరిగ్గా ఇవ్వడండి బాగా కష్టమండి బయట వెతుక్కోవడం అంటే అది కూడా ఇంకా బీటెక్ అంటే ఇం కా కష్టమండి అందరు అదే కాదు అందరు చాలా మంది అదే చదువుకొని అందరు అదే చదుకొని బయటకు వత్తున్నారు కాబట్టి కొంచెం కష్టమండి
కానీ ఇప్పుడు కాలేజ్‌లో కూడా కాంపిటీషన్ ఉంటది కదండి
అంటే ఇప్పుడు మీరు పోల్చుకుంటే కాలేజ్లో కొంతమంది చదివే వ్యక్తులు కొంతమంది చదవని వ్యక్తులు అలా ఉంటారండి కానీ అదే నువ్వు కాంపిటీషన్ అని అనుకుంటే బయటకు ఉద్యోగం కోసం పోతే ఎవరైనా స్కిల్స్ ఉన్నవాళ్లు బాగా తెలియగల ఉన్నవాళ్ళు అన్ని నేర్చుకొని ఉన్నా వాళ్ళే ఆ ఉద్యోగానికి ఎంపిక అవుతారని వెళ్తారండి అట్టున్నప్పుడు ఇంక అందరూ చదివే వాళ్ళే అన్నప్పుడు మనకు పోటీ గట్టిగానే ఉంటుంది కదండి కాలేజ్లోనే కొడితే కొద్దిగా మనకి మన మీద ఒపీనియన్ ఉంటుంది ఈ కాలేజ్‌లో చదువుకున్నారు కష్టపడగలుగుతారు వీళ్ళ వ్యక్తిత్వం ఇలా అది పక్కన నుంచి మనకి తెలిసిన ఫ్యాకల్టీ లైనా ప్రిన్సిపల్ అయినా ఆ కాలేజ్‌కి సంబంధించిన హెడ్ వాళ్ళు మన గురించి ఏదో ఒక రకంగా పాజిటివ్ ఒపీనియన్ అనేది ఆ ప్లేస్మెంట్స్ వాళ్లకి కలిగిస్తారు కదండి భయటంటే మన గురించి రిఫర్ చేయడానికి ఎవరు ఉండరు మనకు తెలిసిన వారు ఎవరు ఉండకపోవచ్చు ఎలా జరుగుతుందో ఏంటో అని తెలియకపోవచ్చు అక్కడైతే నమ్మకం ఉంటుంది ఒక వన్ ఇయర్ వరకు అలా కాంట్రాక్ట్ ఉంటుంది కనీసం మనం ఆ ఇయర్ ఉన్నందుకు కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కదండి దీని తర్వాత దానికి ఉపయోగపడు తుంది తర్వాత దానికి ఉపయోగపడుతుంది కదండి
అవునండి కానీ ఇది ఇప్పుడు ఇదంతా ఇలాగుంది గానీ స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్‌కి వెళ్ళాలి అనుకున్నాం కానీ స్కూల్ రోజులే బాగుండేవి కదండి
నిజమే అండి స్కూల్ ఉన్నప్పుడేమో ఎప్పుడెప్పుడు కాలేజ్‌కి ఎళ్తామా ఎప్పుడెప్పుడు జీవితాన్ని ఎంజాయ్ చేయచ్చు లైఫ్ అంటే ఇదాని అనుకుంటున్నా కానీ చిన్నతనమే బాగుండేదండి ఏం మనసులో ఏ మనస్పర్ధలు ఉండవు ఏం ఉండ అండి
మార్నింగ్ అసెంబ్లీ గుర్తుందా మీకు
అది చాలా గుర్తుందండి అసలు మర్చిపోలేమండి అదైతే అసలు ఆ ఎండకి ఒక్కటైతే బాగా గుర్తుందండి ఎప్పుడెప్పుడు కల్ తిరిగి పడిపోతామా అని ఉంటుండే అండి అసలు కన పడక పోతుండే అండి అందరికి ఆశ ఉంటదండి ఈ స్కూల్ అయిపోయే లోపు ఒక్కసారన్న కళ్ళు తిరిగి పడిపోతామా అని
ఆ తార
అదే అండి జనగణ మన పాడేటప్పుడే ఏండ ఎక్కువ వస్తదండి అదేందో అర్థం కాదు అస్సలు
అవునండి అప్పుడు యూనిఫామ్ అంటే చాలా చిరాకు వచ్చేది ఇ...
అయినా స్కూల్ రోజుల్లో అంటే కనీసం స్నేహితులైనా టీచర్లు అయినా చదువు చెప్పడం అయినా అంతా వేరే ఉండేదండి కాలేజ్కి వచ్చాక మన చదువు మనమే చదువుకోవడం ఫ్రెండ్స్ ని అయితే ఒకర్ని నమ్మలేము స్కూల్ ఉన్నట్టే అందరు బయట ఉండరు స్కూల్లో ఉన్న వాళ్ళే తర్వాతకైనా కలిసి ఉంటారేమో ఈ బీటెక్ వాళ్ళు ఉంటారో లేదో అన్న డౌట్ అండి అదే స్కూల్ వాళ్ళు అయితే
ఇ భన్నా
మీ వాయిస్ కొంచెం మెల్లగా వినిపిస్తుందండి కొంచెం ఫోన్ చెవి దగ్గరగా పెట్టుకుంటారా ఆ
ఇప్పుడు గట్టిగా వినిపిస్తుందా
ఆ ఇప్పుడు పర్లేదండి ఇప్పుడు వినిపిస్తుంది
టీచర్స్ ని అప్పుడు విలన్స్ లాగా చూసాం కానీ ఎవరైతే అప్పుడు బాగ తప్పు కానీ
ఏమైందండి మీరు సిగ్నల్ లేదా అండి వాయిస్ చాలా చిన్నగా వస్తుందండి సౌండ్ ఫోన్ లో తక్కువ ఉంద కొంచెం పెంచుకొని మాట్లాడండి
ఇప్పుడు విన సరిగ
అంటే హలో వినిపిస్తుంద అం
ఇప్పుడు వినపడుతుందా అండి మీకు
ఆ ఇప్పుడు బాగుందండి ఇప్పుడు బెటర్ అండి మంచిగుంది
అప్పుడు ఎవరైతే మనల్ని క్రమశిక్షణగా ఉంచడానికి మనతో కఠినంగా ఉన్నారో వాళ్ళని అప్పుడు తిట్టుకున్నాం కానీ వాళ్ళనే మనం గుర్ గుర్తుంచుకున్నామండి ఇప్పటి వరకు
వాళ్ళ వల్లే మనం చాలా వరకు లైఫ్ లో ఎలా ఉండాలి ఏంటని నేర్చుకున్నాం ఎవరు మంచోళ్ళు ఎవరు ఇలాంటి వాళ్ళు ఎవరితో ఎలా ఉండాలి పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళతో ఎలా మలిగల్ నాకైతే బాగా గుర్తుంది అయితె మా తెలుగు టీచర్ అండి ఆ వాళ్ళు త్ ట్టినా కొట్టినా కొట్టకున్నా ఎలా ఉన్నా చదువు చెప్పడం పక్కన పెడితే బయట విలువలు మాత్రం ఖచ్చితంగా చెప్తారండి ఎలా ఎలా ఉండాలి అవుతలీ వ్యక్తితో ఎలా ఉండాలి ఎవర్ని తెలియని వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి ఒక పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళు వస్తే మన దగ్గర మనం ఎలా నడుచుకోవాలి అన్నది మాత్రం ఖచ్చితంగా నేర్పించారండి ఎవరిని ఎక్కడ ఉంచాలి అది మాత్రం బాగా చెప్పారండి మా మాస్ త్ సార్ అయితే మమ్మల్ని తిట్టుకునే వాళ్ళం గాని చదువు చెప్పడం అయినా ఆయనకుండే విధానం వేరండి రాన వాళ్ళకుడా వచ్చేలా చేయాలనే తాపత్రయం అది ఉన్నప్పుడు అక్కడ అర్థం కాలేదు కానీ చదువైపోయి బయటకు వచ్చాక తెలిసిందండి అదంతా ఆ వాల్యూ వాళ్ళ గురించి
ఇంకా నాకైతే యాన్యువల్ డే గాని కాలేజ్ లో స్కూల్లో ఏదన్నా
అవ్వ అసలు సూపర్ అండి అసలు అవి
డ్యాన్సులు నేర్చుకోవడము అందరూ ఒకటే రంగు బట్టలు వేసుకొని రావడము
అప్పుడు ఎట్లుంటుందండి అసలు అ అసలు ఆ ఎగ్జైట్మెంట్ రేపూ యాన్నియల్ డే అంటే ఇంకా రాత్రి అంతా నిద్రే ఉండదు వేప్పుడే
అవునండి ఇదిక్కటే కాదండి ఇంకా ట్రిప్ ప్పుకి వండర్ లాగా నటిన్న తీసుకెళ్తున్నారంటే రెండు రోజుల ముందు నుంచి నిద్ర కూడా పట్టదండి
అదైతే సూపర్ అండి ట్రిప్ అంట ఇంకా స్నాక్స్ అన్ని కొనుక్కోవడం బ్యాగ్ నిండా స్నాక్స్ పెట్టుకోవడం పిక్నిక్ పోవడం అసలు వేరే అండి అప్పుడైతే అది మన ఎక్కడ తీసుకోపోతుారో మనకు సంబంధం లేదండి
బస్సు లో ఎంజాయ్ చేసే వాళ్ళంమండి అసలు మామూలుగా కాదండి. అవునండి
లైఫ్ అంటే అదే అండి అసలు
ఇంకా అప్పుడప్పుడు సాయంత్రం పూట గేమ్స్ ఆడుకోడానికి వెళ్ళినప్పుడు. ఆ ఎవరు ఎవరు బాగా ఆడతారు ఎవరు ఎట్లా ఆడతారు అదొక అదొక ఆనందం అండి అద్ టైమ్ అయ్యే లోపలికి మళ్ళీ ఫాస్ట్ గా వచ్చి రెడీ అయ్యి మళ్ళీ స్టడీ అవర్స్ కి ఎళ్ళిపోవడము అదే
అదే పొద్దున్నే లేస్తే పొద్దున్న పొద్దున్నే స్టడీ అవర్స్ పెడుతుండే ఎందుకురా బాబు ఇలా పెట్టారు అని అనుకుంటుండే ఏంటి అసలు వీళ్ళింత పొద్దున్నే మనం నిద్ర లేకుండా ఆ నిద్రలో కూడా తూతామండి వచ్చి చదవమని వాళ్లకి గుడ తెలుసు కనిపెడతరండి కానీ చె చెప్పాలంటే ఆ టైంకే చదువు ఎక్కుతదమ్డి అదైతే నిజం.
అవునండి మీకు ఓటి తెలుసా అండి నేను చిన్నప్పుడు మాకు మెడిటేషన్ అని చేపిచ్చేవాళ్ళండి స్కూల్లో మెడిటేషన్ చేసుకుంట చేసుకుంటే తూగేదాన్ని అండి నిద్రపోయేదాన్ని కొన్ని కొన్ని సార్లు
అదైతే అసలు జోక్ అండి మా దగ్గర కూడా ఉంటున్నాయండి మెడిటేషన్
కాలేజ్ లో ఫ్రీడమ్ ఎక్కువ అవుతది అని అనుకున్నాం కానీ ఇంటర్నల్స్ అంటారు ఆ ఆ అసైన్మెంట్లు అంటారు ప్రాజెక్ట్లు అంటారు అటెండెన్స్ అంటారు అమ్మో చానా మెంటల్ గా చానా స్ట్రెస్ అండి ఇదే
అసలు ఏండది ఇది అదే నేను స్కూ లో ఉన్నప్పుడయితే సంవత్సరానికోక ఎగ్జాము అలా ఉండేదండి కానీ ఇప్పుడైతే ఏంటండి రెండేళ్ల ఎగ్జామ్ రెండు నెలలకు ఒక ఎగ్జామ్ పెడతారండి ఏందండి ఇది ఒక మనశ్శంత లేకుంది
ఇంకా ఫ్రెండ్స్ తోనీ వాటర్ బాటిల్ ఫీల్ చేస్ పోడానికని బయటికెళ్ళి అట్లే కొద్దిసేపు అల తిరిగి వచ్చే వాళ్ళం
అ అవునండి వాస్ రూమ్ కానీ చెప్పి రోండ్ అంతా స్కూల్ అంతా రౌండ్ యేసేస్తుండె అండి. అయినా అప్పుడు ఫ్రెండ్స్ వస్ చదువుకోవడానికి సాయం చేసే వాళ్ళు కుళ్ళుకునే తత్వం లేకుండేయండి ఎప్పుడైతే కాలేజ్కి ఓచ్చామో ఏ ఒకరు చదువుకుంటే తట్టుకోలేరు ఓరువలేరు ఒకరు బాగుపడుతున్నా స్కూల్ బాగుండేదండి అట్లా లేకపోతుండే
ఒకటి గుర్తుంచుకోండి అండి స్కూల్లో గాని మా చిన్న వయసులో స్నేహం ఎందుకు అంతా ఆ ప్యూర్గా ఉంటదంటే వాళ్ళు ఎటువంటిది ఆశించకుండ మనతో స్నేహం చేస్ తరు ఇప్పుడు కాలేజ్ లో వచ్చిన వాళ్ళు మనతో మనం బాగా చదువుతున్నాము. లేకుంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయో లేకుంటే తను చూడ్డానికి బాగుండు అలా ఏదన్నా ఒక లాభం లేనిదే మీతోనొచ్చి స్నేహం చెయరు వాళ్ళు ఏ లాభం లేనిదే ఎవరు రారు మీ దగ్గరకి.
ఇద్దామండి ఈ వయస్సు పెరిగే కొద్ది మళ్ళీ చిన్నతనం పక్కన పెడితే మళ్ళీ కొంచెం పెళ్ళి ఆ వయసు వొచ్చిన తర్వాత పెళ్ళ అయిన తర్వాత అప్పుడు ఉండే స్నేహాలు మళ్ళీ వేరండి. ఆ ఏజ్ వచ్చేసరికి అన్ని చూసేసి ఉంటరు కాబట్టి మళ్ళీ అప్పుడు బావుంటరండి అందరు చిన్నప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత మధ్యలో ఈ వయసే ఎక్కడ లేనివన్నీ తెలుస్తయండి మనకి రియాలిటీ లైఫ్ అంటే ఏంటి ఎవరితో ఎలా ఉండాలి ఎవరు ఎలాంటోళ్లు అన్ని ఇప్పుడు తెలుస్తాయండి మనకి పల్
స్తుందా అండి అక్కడ
ఇక్కడ మరీ అంతలేండి కానీ కొద్దిగా అప్పుడప్పుడు చల్ల అనిపిస్తుంది అప్పుడప్పుడు వేడి అనిపిస్తుంది అండి కొద్దిగా
మాకు బాగా కుర్చిదండి ఇవాళ పొద్దున వర్షం జోరుగా పడింది
ఇక్కడ అసలు లేదండి ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ఎక్కడ వర్షం లేదు నాక్ తెలిసినంత్
అవునా ఈ మధ్య అసలు ఏంటో ఏందో అండి ఎండాకాలంలో ఎండలేమో మండి పోయాయి ఇప్పుడు ఇంకా ఎన్ వానకాలంమో
అదే అంటున్నాగ అండి వానకాలము ఈసారి ఎక్కువ వానలు కురుస్తాయని
ఏమో అండి ఇంకా వానకాలం మొదలైపోయి ఆల్మోస్ట్ ఒక నెల అయిపోవచ్చిందండి ఇంకా ఇప్పటికీ చినుకు లేదండి
ఏమో అండి అసలు
సరేనండి మరి ధన్యవాదాలండి ఉంటానండి
ఉమ్ సరేనండి ఉంటనండి